హలో
హలో హలో చెప్పండి లక్ష్మీ గారు
మీరు
ఏం లేదండి ఖాళీగా కూర్చున్నా జస్ట్
తెలుగులో ఉన్నారనుకుంటా కాలేజీ ను ఇంటికి వచ్చిరా మీరు
ఆ
మనేజ్మెంట్ ఎప్పుడు వచ్చింది
నిన్ననే వచ్చినండి అ
అవునా
హమ్
మమ్మీ డాడీ ఎటు వెళ్ళండ్రు మీరు చిలకలో ఏం చేస్తున్నారు
అంటే వాళ్ళకు కొంచెం వేరే వరకు ఉన్నదని వాళ్ళు అటు వేయరు నేను వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయ్యాలని చేదోడు వాదోడు లెక్క
ఇది మొక్క మొక్క జొన్నలకు నీళ్లు గడుతున్నారా
ఆ అవునండి మీరు
మనం గుడా అదే పని చేస్తున్నాం.
అవునా ఆహ ఇంకేం మరి విశేషాలు ఏంటి మరీ రేపు ఏంటి ప్లాన్స్ ఎటూ
ప్లాన్స్ ఏం లేదు. మీరు కాలేజ్ నుండి వచ్చి డైరెక్ట్ ఈ పని చేస్తున్నారంటే మీరు గ్రేటే మనకు ఇలాంటి వర్క్ కూడా చేయాలి.
అంటే కొంచం హెల్ప్ చేయాలెగా అండి
చేయాలి మరి అమ్మ, నాన్న అమ్మ నాన్నల కష్టం మనక్ కూడా తెలియాలి.
అవునవును. మరి మీ అంత కష్టమయితే పడ్తలేను నేను ఏదో కొంత కొద్దో గొప్తో
ఇగ మనం చేసే పనే ఇది.
అవునవును చాలా బాగా కష్టపడతరండి మీరు
కష్టపడాల్సిన అవసరం ఏం లేదు గాని కష్టం అనేది ఏంటో మీకు తెలిస్తే బాగుంటది.
అవునవును.
మేము చేసే పనులు ఎట్లుంటయో మీకు కూడా అర్థం అయితే అప్పుడు అమ్మ, నాన్నలు చేసే బాధ అనేది మీకు అర్థమవుతుంది.
అవునవునండి.
వెళ్తున్నాం హైదరాబాద్కి మంచిగా కాలేజ్ వెళ్ళిపోతన్నాం డైరెక్ట్ వచ్చేస్ స్తున్నాం. రూమ్కి వస్తున్నాం హాస్టల్లో ఉంటాన్నాం, తింటున్నాం, పడుకుంటానం ఫ్రీగా అంటే దానికి ఎనకాల ఎంత బాధ ఉంటందో నీకు అర్ధం కావాలె
అవును.
ఇంకేంటి మరీ
చెప్పాలి మీరే
చెప్పేది ఏం లేదు ఇట్లనే అన్నిట్లో కూడా మీరు హెల్ప్ చేయాలి.
ఆ అవును టూర్కి కెళ్దామన్నా మరి ఎక్కడైనా
టూర్ అన్నా కదా ఆల్రెడీ
ఎక్కడ తిరుపతా
ఆ
తిరుపతి అంటే అది ఎగ్జామ్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్
ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు ఏం లేదు మనక్ ఆల్రెడీ ఫెస్టివెల్ వస్తుంది కదా
అదే అదే నైన్టీన్ నుంచి కదా స్టార్ట్
నైన్టీన్ కాదు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్, ట్వంటీ సిక్స్, ట్వంటీ సెవెన్ లాస్ట్
నైన్టీన్ అది బంగారి అంట బంగా ఆ సో అప్పట్ నుం స్టార్ట్ కదా సో దట్ అదే అదే
అదే కదా మన బంగారు మైసమ్మ తల్లి దాన్ని చేసుకున్న తర్వాతనే మనకు దుర్గమ్మ ఫెస్టివల్ వస్తుంది. అదడి దాంత సమర వస్తుది ఆ సమ్మర్ ఎండలో మనం బయటికి వెళ్లాల్సింది ఎట్లుంటది అసలు ఘోరం ఉంటది అంటే అప్పుడు ఎట్లుంటదింటే గాలి దుమారం వస్తుది
ఆ
అయితది
జూన్ జూన్
మ తర్వాత
జూన్ జూలై ఎట్లానే ఉంటదిద
అవును
మొత్తం గాలిదు మోనం
హమ్ కాబట్టి ఈ సంవత్సరం మనకు ఫెస్టివల్ కొంచెం వన్ మంత్ ముందే చేసుకుంటున్నారు
అవునా ఎంత మరి ఏమైనా మన్ని ఉన్నాయా మీ దగ్గర డబ్బులు
మనీ ఖర్చులకు ప్రస్తుతం ఏం లేదు ఇ మనకు కస్ మ మొక్కజొన్నలు అమ్ము అమ్ముతాను ఇవాళ మార్కెట్ కి తీసుకోపోయిన
హ
అది కొంత అప్పు ఉన్నదిగదా బాలాని కట్టిన తర్వాత కొంచెం ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇంట్లో నుంచి దానికి ఇక ఖర్చుకు ఉపయోగిస్తాం
ఈ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గా ఏమైనా కార్యయాపి ఏమైనా ఇస్తందా ఫైనాన్షియల్
ఉండదు ఉందు
ఓ ఉండదా
కొ టై ఇప్పగా ఏంటిది అంత అంటే ఇది మనకు ఆ హోమ్ అంటే హోమ్ ఉమెన్స్ ఉంటారు కదా ఇంట్లోనే ఉండేవాళ్ళ ఇంట్లు
ఈయమి మీర్ బారికు కూడా హంజస్ చిునరా
ఫ్రమ్ హోమ్ ఇది మనకు టెన్త్ వరకు డిగ్రీ వరకు ఇంటర్ వరకు చదివి కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా చాలా మంది
అదే అదే పార్ట్ టైమ్ చూస్తున్నారా
ఇది హెల్ప్ఫుల్ గా ఉంటదని కార్య యాప్ అనేది మనకు పరిచయం చేసిండ్రు వాళ్ళు
అదే అదే అంటే కొంచెం ఇప్పుడు ఫైనాన్షియల్ గా బెస్ట్
ఆ కొంచెం ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ తౌసాండ్ ఎంతో అది వకు అయిన కొంచెం ఏ వ కొంచెం వరక అయినా మన ఇంట్లో ఉపయోగానికి వస్తుంది కదా
అవునవును అవును
దానివి ఇది నా చాలా మంచిగా అనిపించింది కొంత మేరకైనా ఇంట్లో దాటినట్టు అనిపిస్తుంది వస్తుంది దీని ద్వారా ఈ అమౌంట్ ద్వారా అది కూడా ఆ ఒక మంచి మూ్మెంట్ టైమ్ లోనే వస్తుంది టాస్క్ అనేటివి మనకు
ఆ
చక్కగా మనకు అమౌంట్ ఇబ్బందిగా ఉండే టై లోనే వస్తుంది
అంటే మీరు ఇక పార్ట్ టైం లెక్క చేస్తున్నారా
ఆ పార్ట్ టైమ్ ఏం లేదు దీనికి
అంతేనా జస్ట్ టాస్క్ టాస్క్ కంప్లీట్ చేయాలి
ఆ
ఇంకేంటి మరి
ఇంకా విషయాలు నేను మాట్లాతా ఇంకోసారి ఫోన్ చేసి చెప్తాను దీని గురించి
ఆ ఓకే అండి సరి